ఎన్నిస్తున్న కఖళీగానే ఉన్న
ఉమ్ ఖాళీగానే ఉన్నా జస్ట్ యిన్దాకనే ఇట్లా ఫ్రెష్ అప్ అయి్ కూర్చున్నా నువ్ ఫోన్ చేసినావ్
అ అవునా ఎండది ఇందాకా మా నాన్న పాత రేడియోచూ తీసాడయితే సడన్గా నువ్ గుర్తొచ్చావ్
అవునా ఏం పంట వింటున్నాం మరి అందరూ
ఆ ఏదో పాట పెట్టాడు మా నాన్నగారు పాతది అంటే మనం అబ్బాయి వింటూ పడుకునేే వాళ్ళంగా ఆ రోజులు గుర్తొచ్చి డు
అవునవును నిజమే ఏం పాట వింటున్నావ్ మరి
ఆ పాత శంకరభరణమ్ సినిమాలో పాట పెట్టారు
అవును ఆ సినిమాలో పాటలుని చాలా బాగుంటాయి
నిజమే నీకు ఇష్టమైన నటుడు అలా ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళ డ్రస్సింగ్ అవన్నీ నచ్చుతాయ నీకు
ఆ అంటే ఒక ఉంటుంది ఒక నటి ఉంటుంది ఆమె కట్టు బొట్టు అంటే నాకు చాలా ఇష్టం
హ అవునా ఆ చీర కట్టుకని పెద్ద బొటు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా ఆమె నాకు కూడా ఇష్టం
అవునంటే అమ్మాయిలకు అందం అదే కదండి సో అదే నచ్చుతది నాకు కూడా
అంతే కదాండి మరి ఆ బొట్టు ఆ చీర అదే కదా
ఇంకా మరి మీకు ఇంకా నటులో లలో ఇంకెవరు అని ఇష్టమా ఇలా మోడర్న్ డ్రెస్లు వేసుకుంటారు కాని వాళ్ళు నచ్చుతారా మీకు
నచ్చడం అంటే పట్టు చీరా అలా పద్ధతిగా రెడీ అతే ఇంక్
ఆ మోడ్రన్ డ్రెస్లు వేస్ కునే వాళ్ నచ్చుతారా మీకు అడుతున్నా మీకు అంటే అర్థం కాలేదనుకుంట నా క్వశ్చన్
అర్థ అయిందండి మరీ అంతగా నచ్చదండి నార్మల్గా పద్ధతిగా రెడీ అయితేనే బాగుంటది
నాకు కూడా అలానే ఇష్టం అని కొంతమంది మోడ్రన్ డ్రెస్సులు ఇష్టపడతారు కదా ఇకలా ఏమైనా ఉంటుందేమో అని అడిగాను అంతే
ఆ అట్లేమ్ లేదండి
ఉమ్ మరి మీరే ఏ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారండి.
నేన చుడిదార్ వే సుకుంటాను
ఉ హు అది మంచి అలవాటు అండి
మీకు ఎక్సర్సైజ్ అలాంటివి ఏమన్నా చేసే అలవా ట్లున్నాయండి మీకు
ఆ అంటే పొద్దుగల లేసి యోగా చేస్తానండి ఒక పది నిమిషాలు అంతే ఇంకా అంతకు మించి ఏం చేయను
అంటే మీకు వచ్చా లేకపోతే యూట్యూబ్లో అట్లా ఏమన్నా చూస్ నేర్చకుంటారా?
అంటే వచ్చా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది కాదండి. అప్పుడు యూట్యూ లో చసి నేర్చుకున్నా ఒకది రోజుల తర్వాత నాకు అలవాటు అపోయి నేనుొంతగా చేసుకున్నాను
అవునా అది మంచి అలవాటఅండి నేన్ కూడా అల్వాటు చేసుకోవాలి అ అవి చేస్తేనే కదా మనం హెల్తీగా ఉంటది కొంచెం
హుమ్ అంతే కాదండి
హుమ్ ఇంకా ఏమన్నా పాతాఅలవాట్లు ఇంకేమన్నా ఉన్నాయా అంటే బొమ్మలు గీయడం
మీకక్కడ బాగానే ఉంద ఎండాకాలం బా దోమసోస్తున్నాయ్ కుడుతున్నట్టు అన్పిస్తుంది నాకైతే
మా దగ్గర అట్లే ఏం లేదండి మంచిగానే ఉన్నాయి. దోమలులేేవు ఏమో లెవ్ మంచిగానే నీటిగానే ఉన్నాది మాది.
అవునా నాకైతే చాలా దోమలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నా చుట్టుపక్కల అందుకోసమే అడుగుతున్నాను మరి మీ దగ్గర. ఎలా ఉందని
మరి అలా ఉంటే ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అండి ఫ్యాన్ వేసుకుంటే దోమలు రావు కదా
నా కరెక్ట్గా కానీ ఆ అంటే ఇక్కడ ఫ్యాన్ లేదు మళ్ళీ ఎందుకు కరెంట్ వేస్ట్ చేయడం అని నేను కొంచెం ఎక్కువ ఆదా చేస్తానండి.
అవునా అండి అది కూడా మం దే కదా కానీ దోమలు కొడితే దో ఫుల్ జలిపతది కదా అండి అప్పుటి కే ఎక్కువ ఖర్చతది కద అండి
లేదండి నేను ఇది ఒకటి ఏడో మాస్ లాంటిది ఉంటది కదా దోమ్మలు కుట్టకుండా అది రాసుకున్నాను నాకేం కుట్టట్లేదు కని చుట్టుపక్కల తిరుగుతున్నాయి.
అవునా అట్లా కూడా ఒకటి ఉంటాదని నాకు తెలువదు కదా
ఆ ఉంటదండి ఓడోమాస్ అని ఒకటి ఉంటది అది రాసుకుంటే మన చుట్టుపక్ క్కల ఎన్ని దొమ్మలు ఉన్నా మనకు ఒక్క దొమ్మ కూడా కుట్టది
అవున ఇదైదో బలే ఉన్నాది కూడా వాడడం స్టా
ఆ కొనుకొండి మార్కెట్ లో దొరుకుతుంది మీకు ఎక్కడ వెళ్ళ అడిగినా అది ఇస్తారది
అంటే మంచిదేనా హెల్త్ కి లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉ
ఏం కదండి మనమేమో మనమే అది అన్నంలో కలుపుకొని తినట్లేదు కదా.
నార్మల్ గా రాస్ చూసుకుంటాం కదా అండి అప్పుడు మనం ఒక హ్యాండ్ చేతుని మంచిగా కడుక్కోకపోతే
అంటే భోజనం చేసిన తర్వా భోజనం చేసిన తర్వాత రాసుకుంటే ఇంకా మంచిది. కదండి ఇగ మనం చెప్పలేం మనకు తెలియదు వాళ్ళు ఏం వాడతారు అనిఅందులో
ఆ నిజమే అండి అట్లనే చేయాలి ఇగ తిన్నా అన్నీ రాసుకోవాలి అప్పుడైతే ఎంగుట్టే దోమలు
కానీ నాకైతే ఇంతవరకు ఎప్పుడు ఏమవ్వలేదండి, మరి ఇట్లా దానివల్ల ఏం ప్రభావం అయితే రాలేదు,
అవునా అంటే మీరు మంచి ఫుడ్ తీసుకుంటరెమో అందుకే మంచిగా ఉన్నట్టున్నారు మీరు
ఎక్కువ నీళ్లు తాగుతాను ఈ కరుబుజ కాయలు దోస్ కాయలు ఎక్కువ తింటున్నాను ఈ ఎండాకాలము అయితే,
మీ అమ్మె రోజు తీసుకొస్తదా, అవి కరుబుజ్జకాయలు అవన్నీ
ఆ అమ్మగారైనా తీసుకొస్తారు లేదంటే, నేను వెళ్ళినప్పుడైనా కొనుక్కొని వస్తాను, ఇక ఇన్ ఇంట్లో వాళ్ళు కూడా అందరు ఇష్టపడతారు, వాటిని
అవునా మా ఇంట్లో కూడా అందరు తింటారు, కానీ అవి దొరకట్లేవు మాకైతే టౌన్కి వెళ్ళాలిగా మాది కొంచెం పల్లెటూరు కదా
అంటే ఇట్లా సంత జరుగుతది. కదండి ఏదైనా ఒక వారం ఆ రోజు అమ్ముతారు కదా
ఆ ఇగా ఒక్క రోజె వెళ్ళాలి కానీ మొన్న మ మ మమ్మీ పోలేదు ఆ రోజు ఏదో పని ఉండి వెళ్ళలేదు ఇగ తీసుకరాలేదు,
అంటే మీరు మళ్ళీ సంతకి ఇగ వారం రోజుల వరకు ఆగాలి కదాండి,
ఆ అవును మద్ ళ్ళీ ఆ వచ్చే వారం వరకి ఆగి అప్పుడు తీసుకోవాలి ఇగ అప్పుడు తీసుకొస్తది మా అమ్మ
ఇలాంటివి ఏంటంటే కరుబుజాకాయలాంటే మనం వేస్ కోలేమనుకుంటాగానీ దోసకాయ చెట్లు ఇంటి దగ్గరనే పెట్టుకోవడం ఉచితం
ఆ పెట్టుకుంటే బాగానే ఉంటాయ్, మనం పండించుకునే తిన్నట్టు ఉంటది కదా ఈ మధ్య బయట ఏవి కూడా దొరకట్లేదుండి అంటే మంచిగ దొరకట్లేదు కదా అన్ని కెమికల్స్ అలాంటివి వాడుతున్నారు.
ఆ రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు మనం అయితే మన ఇంట్లో మనం ఎరువులు వేసి పండిచ్చుకుంటాం కదా
ఆ అవునండి అట్లా పండిచ్చుకుంటేనే మంచిది
ఆ అవును
ఇంకా మరి
ఇంకా చెప్పాలండి అంటే రాగిజావా అలాంటివి ఏవన్నా తాగుతా న్నారా మీరు మరి ఓన్లీ దోసకాయలు కరిబుజ్జనేనా
నేను నీళ్ళు ఎక్కువ తాగడానికి ఇష్టపడతానండి నీళ్ళ తాగితే ఏ జబ్బులు రావని ప్రతి డాక్ క్టర్ చెప్తున్నారు
అవునండి నిజమే ఎక్కువ వాటర్ తీసుకోవాలంట అప్పుడే మనకి బాగుంటదంట హెల్త్ ఇష్యూస్
ఉమ్ ఎండాకాలం బాడీ లో నుండి కూడా ఆవిర్ అయిపోతాయి కదండి నీళ్లు అందుకే ఎక్కువ తాగాలి ఇంకా ఇంకా ఎక్కువ తాగాలి
నిజమే నండి అట్లా తాగితేనే మంచిది మనకు కూడా
ఉమ్ అప్పుడు ఏ ప్రాబ్లం కూడా రాదు మనం ఇంకా వేరే పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోకున్నా నే ళ్ళ వల్ల కూడా బతికేయచ్చు
ఆ అవునండి ఇంకా మరి ఇంకేమన్నా మంచి ఫుడ్ అలాంటివి ఏవన్నా తీసుకుంటున్నారా ఈ సమ్మర్ కోసం
సమ్మర్ కోసం అంటే ఫుడ్ అంటే అం తే అండి మీ మొహం కూడా కొంచెం బాగా నల్లపడిపోతుంది దాని గురించి కొంచెం పట్టించుకుంటున్నాను ఈ మధ్యనే
అవునా అంటే ఏం చేస్తున్నావ్ ఏమన్నా కెమికల్స్ ఉన్నాయ క్రీమ్స్
ఏ లేదండి నేను ఎప్పుడు కెమికల్స్ ఉన్నవి ఇష్టపడను ఇది ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అండి దాని కోసం దాన్ని పెట్టుకుంటున్నాను మళ్ళీ తేనె పెట్టుకుంటున్నా ను కలబందామ చెట్టు ఉంది మా ఇంట్లోనే అది వాడు
ఆ అవును ఈ కెమికల్స్ నిజంగానే వాడద్దు అదండి అందులో ఇంకా ఫేస్ కంటే అసలే వాడొద్దు నాచురల్గా దొరికేటివే వాడాలి మన ఇంట్లోవి
ఉమ్ నేను ఎప్పుడు నాచురల్ ఏ ఈ కలబంద అయితే మాకే చాలా చెట్లు ఉన్నాయి అది పెట్టుకుంటే ముఖం చాలా నున్నగా అయితుంది ఈ మధ్య
అవునా కలబంద చెట్టుందా మీ ఇంట్లో నేను వస్తాను మీ ఇంటికి వస్తా ఇస్తావా నాకు కూడా కొంచెం మా ఇంట్లో పెడతా నే
ఆ వచ్చి తీసుకెళ్ళి బట్ ఇప్పుడు నా ఉంటది అనుకుంటా మీరు వర్షాకాలంలో వచ్చి తీసుకెళ్తే నె ఫస్ట్ వరకు మీకు యూజ్ అవుతుది
అయితే నేను మా అమ్మాయి చెప్తాను వాళ్ళ ఇంట్లో ఉందంటే తీసుకొని రా అని చెప్తాను
తీసుకొండి అంటే కలబంద కేవలం ముఖానికి కాదండి వెంట్రుకలకి కూడా ఉపయోగపడతాయి వెంట్రుకలు కూడా చాలా స్మూత్
అవునా ఇవన్నీ ఎవరు చెప్పిర్రండి మీకు
నేను అంటే యూట్యూబ్ లో చూస్తానండి కొన్ని పుస్తకాల్లో కూడా చదివి తెలుసుకుంటాను
చెప్తలేరు కదా అండి అయ్యో అట్లా ఎట్ల నమ్ముతారు
అందుకే నేను పుస్తకాలు కూడా చదువుతానండి ఏదైనా ఒక్కటి ఒకటే దాంట్లో చూసి ఏది నమ్మను ఎప్పుడైనా రెండు మూడు ఇప్పుడు దాంట్లో పరిశీలించుకున్న తర్వాతే నమ్ముతాను
అవునా అట్లయితే ఏం కాదులేండి అదే యూట్యూబే చూసి వాడితే మనకి ఇబ్బంది ఐపోత్
ఉమ్ అది గుడా కరెక్ట్ మళ్ళీ అంటే నేను గూడా ఇప్పుడు వాడుతున్నాను గదా నాకు గుడా మా త్ ప్పుగ కనిపిస్సుంది ముందు కన్నా ఇప్పటికన్నా చాలా తేడాగా ఉంది ముఖం గుడ
ఔనా ఐతె నేన్ గుడా స్టార్ట్ చేస్తా అంటే ఇగ నీకు మంచినే మార్ ఒచ్చిందని చెప్పినవ్ గాబట్టి వాటి చూడంలో తప్పులేదు గద
ఆ తప్పకుండ వాడండి నేను ఆల్రెడీ వాడిన తర్వాతే నేన్ మీకు సజెషన్ ఇస్తున్నాను గదా పూ వాడండి ఏం గదు
ఉమ్ నేన్ గుడా స్టార్ట్ చేస్తాను మా ఇంట్లో మ ఇంటి పక్కన గుడా వాళ్ళకి ఉందంట నేన్ గుడా తీస్కొని వాడతాను
ఆ ఈ మధ్య నాకేంటో ఈ కొంచెం టెన్షన్ ఎక్కువై వై జుట్టు త్వరగా తెల్లబడిపోతుంది దాన్కేమైనా ఉంటే జెప్తారా
నాకేం తెలుస్తదండి మీరే అన్ని యూట్యూబ్ లో జూస్త అన్నారు గదా దాన్ డిగా
అ అంటే మా వేరే స్నేహితురాలుంటే అడిగితే రంగు వేస్కోమంది వేస్ కున్నాను బానే ఉంది ఇప్పుడు కని అది కెమికల్ గదా ఇట్లా నాన్చురల్ ఏమన్నా ఉంటదేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను
అంటె నేనై ఐతే ఈ గోరింటాకుంటది గదండి దాన్ని పెట్టుకుంటా అప్పుడు కొంచం ఆ అంటే అట్లా కొన్ని రోజులు వాడుతూ ఉంటే ఆ రెడ్ ఐ తర్వాత మళ్ళీ మన ఇంటికలు నలుపులోకి ఒస్తాయి అంటా
అంటే గోరింటాకు పెట్టుకున్న తర్వాత నూనె పెట్టుకోవాలా అండి
అ లేే లేదండి గోరింటాక్ పెట్టుకోవాలి పెట్టుకోని తలస్నానం చేస్తే సరిపోతది అట్ల కొన్ని రోజులు వాడాలి
ఉమ్ ట్రై చేస్తానండి ఎందుకంటే కెమికల్స్ వాడం ఇష్టం ఉండదు మొన్న తప్పక వాడాల్సి ఒచ్చింది
ఔన ఐతే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్ ఉంటది నేనైతే వాడుతున్నాను
సరే తప్పకుండ వాడుత్ త్తనండి
ఉమ్ సరే అండి మరి అ బయ్
ఉమ్ ఇంక మరి కిరాక్ ఉంది.